హలో ఆ బాగున్నారా అండి.
బాగున్నామండి, మీరెలా ఉన్నారండి?
హ్మ్ బాగున్నామండి ఏం చేస్తున్నారు.
ఏం చేయట్లేదండి ఊర్కనే ఉన్నామండి మీరేం చేస్తున్నారండి, తిన్నారా?
ఆ తిన్నామండి.
ఇంట్లో అందరు బావున్
ఆ అంతా బాగున్నారండి మేము వేరే వాళ్ళ పెళ్ళికేళ్ళి టి నా ఫుల్ టైడ్లో ఉన్నామండి.
ఓహో రీసెంట్గాయితే పెళ్కి విసిట్ జేశారన్మాట మీరు
ఆ అవునండి.
ఆహా నేన్ గుడా అంటే అక్టోబర్లో మా మామయ్యది పేళ్లునిందాం
ఆ
అంటే అప్పుడు నేన్ ఏమనుకున్నాం మేం మా చెల్లెలు వాళ్ళంత ఏమనుకున్నా మనీ మంచిగ ఎంజాయ్ జేద్దాం. అలా అనుకున్నము చూస్తే ఏమో అసలు కుదర్లేదండి. ఇంగ మనింటి పెళ్ళి గదా ఎట్ల ఎంజాయ్ జేయడానిక్ కుదురుతున్ జేప్పండి మీరే ఒకసారి
ఆ అవునండి.
మ్మ్
ఫుల్ టైర్డ్ నిజంగ అంటే పెళ్ళి అంటే
అండి
మా సాంప్రదాయాలండి ఫస్టు ఇంటి ముందర పందిరేస్తామండి. పందిరీ పందిరేసిన్ తర్వాత ఆ పెళ్లి కూతుర్ని గాని పెళ్లి కొడుకుని గాని చేస్తామండి
ఓకే ఆ
ఉమ్మ్ అది ఎట్ల చేస్తమంటే ఉమ్ మద్ గ్గం మాది మగ్గం ఉంటదండి మగ్గానికి దోనే ఉన్ ఉంటది దోన మీద కూర్చోబెట్టి ఆ వాళ్ళన్ పెళ్లి కొడుకున్ గాని పెళ్లి కూతుర్ని గాని చేస్తామండి పసుపు పూ
మ్ హ్ అంటే మీది మీ ట్రెడిషనే వేరే ఉందం
అవునండి డిఫరెంట్ ఉంటది ఇంకా మళ్ళీ ఆ తర్వాత పసుపు నీళ్ళతో చల్లుకొని
హుమ్ అదే హల్దీ ఇప్పుడు ట్రెడిషినల్గా అయిపోయింది అన్నట్టు మీరు ముందు నుంచే చేస్తున్నారు అలాగా
పసుపు నీళ్ళు వచ్చేసి నీళ్ళల్లో నీళ్ళల్లె పసుపు కలిప్ చెప్పి దాంట్లో కొన్ని పూలు పూ పూలేసి జల్లెడ ఐడియా ఉందా అండి మీకు
అవునండి.
ఆ జల్లడెలో నుండి నీళ్లు పోస్తరండి.
ఉమ్
ఉమ్ ఇట్ల చేస్తరండి పెళ్లి కూతుర్ని గాని పెళ్ళి కొడుకుని గానీ ఆ తర్వాత పెళ్లికూతుర్ని పెళ్లికొడుకుని చేసిన తర్వాత ఇక్కడ నుండి మనమ్ ఏది పెళ్లి మండపం కానీ పోతాం ఎక్కడైతే పెళ్లి జరుగుతుందో అక్కడికి పిల్చుకొని పోతామండి. ఉమ్ అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఒక్షాస్త్రం అని చేస్ స్తరండి నైట్ కి అవన్నీ ఒ ఒక్కలన్నీ వేస్తారు ఒక్కలన్నీ వే పెళ్లికూతురు పెళ్లి ఇది మాత్రం పెళ్లికూత్ కూతురు మాత్రమే చేస్తుందండి పెళ్ళికొడుకు వల్ల మా నాన్న ఉంటారు కదండి
ఆ
వాళ్ళొచ్చి ఒక్కల్ ఒక్కల్ పెడతారు ఉమ్ వి వీళ్ళు తీసుకోవాలండి. అమ్మాయి పెళ్లికుతురు పెళ్లికుతురు వాళ్ళు తీసుకోవాల్ల అమ్మాయి తీసుక్
పెడ్తారు
పెడితే ఆ దాంట్లో చానా ఫన్ అనేది ఉంటదండి ఇవ్వరు పెళ్లికొడుకు వాళ్ళ డాడీ వాళ్ళు కానీ లే ఇవ్వరు వీళ్ళే కాస్ త జో ఒక వీళ్ళే ఎదుర్కోవాల అన్నమాట ఆట పట్టిస్తరు నేను ఇయ్యను నేను ఇయ్యను అని చెప్పి వీళ్ళు ఒళ్ళో నుండి తీసుకోవాల ఆ
ఆహా
అట్ల జరుగుతదండి
బాగుంటుంది అయితే ఎన్ని రోజులు చేస్ స్తరండి అటు సైడ్ పెళ్ళిల్ని
ఉమ్ టు డేస్ జరుగుతదండి
టూ డేసు
ఆ టూ డేస్ జరుగుతాయ ఆ ఇవన్నీ టూ డేస్ జరుగుతాయి అండి ఉమ్ మొత్తం త్రీ డేస్ అయితదండి పెళ్ళంతా అయిపోయేసరికి య ఉమ్ అవునండి ఉమ్
అంటె నాకు రీసెంట్గా అంటె నేను ఆ ఆ నాకు అస్సల్ తెలిదున్నమాట మంచిగా రిసెప్షన్ పెట్టినారు త తత ఏంది అది గో మనకు చేతికి మెహంది
అవునండి
ఆహ్ మెహెంది అయ్యాక ఆ తర్వాత ఆ మెహె తర్వాత ఇవస్ ఇ ఇవుంటాయ్ గద అంటె రిసెప్షన్ పెట్టినారు రిసెప్షన్ అయినాక నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ ముహూర్తం అనమాట
ఆ ఆ
ఆహ్ అంతే అలా సింపుల్ గా అయిప్ పైంది కని మంచిగా జనాలు గాని బావుండిందన్
ఆ ఆ
అంటె మ్యారేజ్ షాపింగ్ మనము ఇది గవాలని ఇంకో
హలో
వినిపిస్తుందా అండి ఆ అదే మ్యారేజ్కి షాప్ పింగ్ చేయడమే పెద్ద బావుంటుందండి అసలు
అవునండి షాపింగ్ కి ఎన్ని చోట్ల అవునండి మీరెప్పుడన్న షాపింగ్కి ఎళ్లారా అండి
ఆహ్ వెళ్ళామండి అంటే అ అమ్మాయికి పె మ్ మా మా సైడ్ ఒచ్చేసి పెళ్లి కొడుకు తరుపున గదండి మేము పెళ్ళి కూతురు వాళ్ళకి శారీస్ ఇప్పించాలి గదా చిక్పేట అని బ్యాంగ్ళూర్ కి ఎళ్ళాము అక్కడ అమ్మాయికి తీసుకున్నామా తర్వాత అక్కడేం మాకు తీసుకుందాం అనుకున్నం మాకేం అంత నచ్చలేదు కలెక్షన్స్ అమ్మాయికి ఏమో నచ్చినయి తీపిచ్చాం ము ఇంకా ఇక్ ఎక్ ఎక్కడంటే గుబ్బి అంటే ఎట్ల శువ్ మొగ్గ సైడు ఆహ్ ఒకటి ఉంటుందనమాట అ గుబ్బి అని అక్కడ కల్లూరు అని ఉంటుందనమాట అక్ అక్కడ ఏమంటే మ్యానుఫ్యాక్చర్ అనమాట సో అక్కడికి వెళ్ళామండి మేము ఇ ఇప్పుడు చిక్పేటెలో తీసుకున్న శారీ సేమ్ డిజైన్ సేమ్ కలర్ అంతా అక్కడ జస్ ట్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ కు వచ్చిందండి మాకు ఇక్కడేమో పది వేలండి చిక్పేటలో ఇంకా ఎందుక్ కు ఇంత అఫర్డబుల్ ప్రైసున్నయ్ అని చెప్పేసి ప్రైసెస్ కదా మనం గూడా శారీస్ తీసు కుందాం అని చెప్పేసి నేను మా చెల్లి వాళ్ళందరూ శారీస్ తీసేసుకున్నామండి అదే చెప్తరు గదండి పెళ్లి షాపింగ్ కి ఒక్కటి అని వెళ్తాము ఇంకొటి కొనుక్కొని వస్
ఆవునండి అదైతే నిజమేనండి యాక్చువల్ గా పెళ్ళి జరగాలంటే ఎన్ని ఎన్ని ఎన్ని షాపింగ్స్ తిరగాలో మనకు నచ్చినవి దొరకవు ఈ షాప్ కాకుంటే ఇంకో షాప్ అని జెప్పి ఆ షాప్ కి ఈ షాప్ కి తిరుగుతు
నచ్చితే ఇంకొకరికి నచ్చదు ఒకరేమో ఫుల్ టైర్డ్ అయిపోయింటరు ఒకరికి ఆకలైతుంటుంది ఒకరు తిట్టుతుంటరు
అవునండి
ఇన్ ఇంకా ఏమంటే పెళ్లి కార్డు అహ చెప్పండి
అదే అండి పెళ్ళి షాపింగ్ జెయలంటే ఓపిక అనేది చాలా అవసరం అండి
అయ్యో చాలా అంటే చాలా అండి అసలు ఎట్లా అంటే మనకు ఓపిక ఉన్ ఉండాలే గాని అన్ని గనం చేసెయోచ్చు
ఆ
ఇప్పుడు మ అంటే ఎట్లా అంటే ఇప్పుడు నే న నార్మల్గా ఇప్పుడు చిన్న వెడ్డింగ్ కార్డు సెలక్షన్ నుంచి పెద్దది వరకు అహ్ మేము అక్క చెల్లెల్లాగా ఉంటాం మ చెల్లి వాళ్ళందరూ నేనే పెద్దదాన్ని మా మామయ్య కి చెల్లి లాగా మేమందరం ఇప్పుడు ఒక్కటి చిన్న వెడ్డింగ్ కార్డు చూస్ చేయాల న్న గుడా మేం బావుంది బాండ్ పెళ్లి వాతావరణమే మా అమ్మేకి సూట్ బాగుంటుందా కుర్తా బాగుంటుంద కుడంతా
ఆ అవునండి
న్నారా అండి
మేము హాఫ్ సారి కట్టుకున్నామండి పెళ్ళిలో
అండి అంటే నై రిసెప్షన్ మార్నింగ్ మంచిగా పెళ్లి వైబ్స్ అన్ని అయిప్నాక ఆ పెళ్లి భోజ నాకే వెళ్ళాలనిపిస్తు మాకు అయితేయ్
అవునండి పెళ్ళిలో మెయిన్ ముఖ్యమైంది ఏదంటే భోజనాలండి డిఫరెంట్ డిఫ్ రెంట్ ఐటమ్స్ వెడ్తారు
అవును
క్కడ స్వీట్స్ కోసం అయితే ఇంకా చెప్పగుడదండి పెళ్ళిలో ఉండన్ని డిఫరెంట్ స్వీట్స్ ఉండవు
మనకు కూడా ఒక ఏజ్ వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ ఏ అడుగుతరండి ఎప్పుడు ఇంకా మీ పెళ్లి భోజనాలు అంట్ రండి ఎప్పుడు చేసుకుంటావ్ పెళ్ళి అని అడ్ గరు పెళ్లి బోజ్ జనం అంటారండి అందరు భోజనాల మీదే వాడతరండీ అడ్ ఆ అడ తాలి నువ్ కట్ టు ముడన్న ముడేయ్ నాలుగన్న ముడేయ్ నేన్ తినేసి వొస్తానని వొచ్చేస్తాం అన్న
ఆ అవునండి ప్చ్ పెళ్ళి అనేది లైఫ్ లో ఒక మెమోరబుల్ అంతే అండి హలో హలో
హలో
హలో
వినిపిస్తుందా అండి
ఆ వినబడుతా ఉందండ్
ఇందక వాయిస్ బ్రేక్ అయితునింది న మీది అదే పెద్దోళ్ చెప్తారు కదండి ఆ పెళ్ళియితే ఒకేసార్ పెళ్లి ఒకేసారి చేషుకుంతాము ఇంకా ఇల్లు గుడా ఒకేసారి కట్టుకుంట్ తమ్ము అవి రెండు పెద్ద జీవితాన్ని టర్నింగ్ పాయింట్ అంటరు కదండి వాటిని మ్ అవునవును అది సామెత నాకు రాలేదు మీరు క్యాచ్ జేష్నారండి అంటే ఇప్పుడూ ఎలాగంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి పెళ్లి అనేది చాలా పెద్ద డ్రీమ్ ఉంటుందండి ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అన్ని కవర్ చెయ్యాలి మంచి ఫుడ్ పెట్టిచ్చాలి అన్ని బాగుంటాయి అండి ఇంకా ఇల్లు గుడా ఇల్లు గురించి వచ్చినప్ ఇప్పుడు గుడా అంతే ఇల్లు అలా కట్టిచ్చాలి వాళ్ళు అంత వొస్తారు ఇంత వొస్తారు అ అలాగా
మ్ అవునండి
పెళ్లి గుర్
రెండు కష్టమైనవే అండి పెళ్లి అనేది ఒక రెండు నిమిషాల్లో అయిపోతు ది గాని పెళ్ళి అనేది చాలా పెద్ద ది అండి
అవునండి సరే అండి మీ వల్ల నేను మం చి అంటే నాకు పెళ్ళి గురించి అంత తెలిదు అనమాట మీ వల్ల నేన్ తెలుస్కున్నన్ థ్యాంక్యూ సో మచ్చ్ అండి ఫర్ యువర్ గ్రేట్ ఇన్ఫ్
థ్యాంక్యూ అండి థ్యాంక్యూ ఉ బాయండి ఉ బాయ్